ఏం చెత్తనవ్ అక్క
ఏం లేదే
తిన్నర
ఆ తిన్నం
మేం కర్రీ
హలో
హలో వినబడతంద
ఆ ఇప్పుడు ఇప్పుడు వినబడతంది
ఏం కర్రీ
హలో
హలో
కొంచెం పక్కకు జరుగు అటాయిన ఇటైన
ఆ ఇప్పుడిన వడతాంద ఇప్పుడినవడతంది ఏం కర్రీ
కర్రి ఆ పప్పు
ఎండ బాగా కుడతంది
ఈ ఎండకాలం స్టార్ట్ ఆ ఎండకాలం స్టార్ట్ అయింది కదా
ఇగ మార్చి నుంచి స్టార్ట్ ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయ గోరంగ కొడుతన్నాయి
పొద్దున అయితే వాళ్లను స్కూల్ పంపించేటప్పుడే మస్తు ఎండ కొడతంది
ఎండ జే వట్టి కూడా ఒక్కపూట బడులు పెడతరు. పోతళ్ళ ఒక పో కా
ఆహా ఇంకా స్టార్ట్ చేయలేదు. సిక్స్టీన్త్ నుంచే ఏమో పెడతారట.
ఊ ఎండ వలనే పిల్లలు తట్టుకోరని
ఆ
ఉ కూలీ పోయేటోళ్ళు కూడా ఈ ఎండకు భయపడే పొద్దున పోయి మధ్యాహ్నం వరకు వత్తరు.
అవును కొన్ని ఊర్లల్ల అట్లనే పొద్దున సెవెన్ థర్టీకి అట్ల పొయ్యి
ఊ ట్వెల్వ్ కొత్తళ్ళు ఊ ఎండలేందో ఏమో ఘోరంగ కొడతానయి అవును.
హలో
హలో
ఆ
ఎండల వలన కొంతమంది చేసే పనులు కూడా మానుకుంటాల్లు.
ఊ మానుకుంటాలు మరి. ఎండ ఎట్ల కొడతాంది.
ఊ మొన్న ఆ ఆ మధ్యలో రెండు రోజు రోజులు మబ్బులు పడ్డాయి.
ఆగా మధ్యలో పడ్డాయి.
కొన్ని రోజులేమో కొన్ని చోట్లల్ల కూడా వర్షాలు పడ్డాయి.
అవును సిటీ కేల్లిఅటు హైదరాబాద్ కెళ్లి వడ్డాయి ఆట్ వర్షాలు అన్నారు అప్పుడు.
ఇప్పుడు తీరా పంటలు వచ్చే ముందు మళ్ళీ వానలు పడతాయి. ఏందో ఈ వాత వాతావరణం ఇప్పుడు మారేది తెల్వదు అసలు
అవును. ఎప్పుడు ఎట్లుండేది తెలుస్తలేదు అసలు పోయిన సారీ అయితే పంటలు వచ్చ ముందు ఎట్లానో
ఊహు వడ్లు తడిసినయి జొన్నలు తడిసినయి.
పత్తి అన్నీ ఊ
అప్పుడే ఎండ కొడుతుంది అప్పుడే వాతావరణం చేంజ్ అయ్యి వానత్తది.
ఊ
ఊ ఎప్పుడు మారేది తెల్వదు వాతావరణ శాఖ వాళ్ళు అందుకనే చెరికిస్తా అంటారు.
ఉహు ఎప్ ప్పుడు ఇట్లుండదు లే అప్పుడైతే అసలు ఇప్పుడయినా కొంచెం ఇప్పుడు ఎండలు ఇట్లా స్టార్ట్ అయితే ఇప్పుడు ఎండ ఎండలు కొడతాయి గానీ అప్పుడు పాపం పంటలు వచ్చే టైం కు అసలు రైతులు ఎంతో కష్టపడి ఆ వాళ్ళు ట్లా మంచి నోటి దగ్గరకి వచ్చిన పంటను ఆగం చేస్తది వర్షం వచ్చి
ఇప్పుడు థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ టెంపరేచర్ డిగ్రీలు అయితాంది
ఆ
ఏదన్నా పని చేసుకునేటోళ్ళు కూడా పని చేసుకోకుండా
ఉ అందుకే పొద్దున పొద్దు పొద్దునే ఏసుకోవాలి
చలి ఈసారి బాగనే ఒత్తిపెట్టింది
ఆ బానే పెట్టింది
కొన్ని రోజుల్లో ఎక్కువ ఉంటది మంచు కురుసుడు కొన్ని కొన్ని రోజులు తక్కువ నమోదయితది
కొన్ని రోజులు ఎక్కువ ఉంటది కొన్ని రోజులు తక్ కుంటది
ఆ
అయితే కొంతమంది కొంతమంది అంటారు కదా చల్ కాలంలా అదే చెరువులలో నీళ్లు ఉన్నప్పుడు నీళ్లు ఉంటే తక్కువ చాలి పెడతాది నీళ్ళు ఉంటేనే ఎక్కువ సలి పెడ్
ఉ చెరువుల నీళ్ళను బట్టి పెట్టే సలిని కూడా అంటారు
ఆ అదే కొ నాకు ట క్లారిటీగా తెలవది ఒకరు ఎవరో అంటే విన్న నేను
మళ్ళీ ఎండ కొడదంటే కూడా అసలు లేటుగా వెళ్తది చలికాలంలో ఎండ లేటికి వెళ్ళ నాక్ కాని పొద్దు ఉన్నాంకన అయినా చలిపెడతనే ఉంటది
ఉ
పొద్దు పొద్దుగలా మంచు అసలు లు వచ్చే బండ్లు కూడా కనబడే రోడ్డు మీద
అమ్మో అసలు ఘోరంగా మంచు మన్న ఒక వన్ మంత్ కింద అసలు బండి ఇట్లా మనం మనం పోతుంటే మన ఎదురుంగ వచ్చేటోళ్ళు కూడా కనిపియలేదు అంత ఘోరంగా వచ్చింది మంచయితే ఈ ఎండలేమో ఇట్లా కొడు తను ఇప్పుడు ఎట్లనో ఏమో అసలు
ఇంకా మూడు నెల్లు కొడతాయి ఇట్లనే.
ఉ ఏం తొందర స్టార్ట్ అయినాయి కదా అసలు కని ఈ ఒక్క నెలైనా
మళ్ళీ ఎండలకు రోడ్డు మీద ఉన్న చెట్. చెట్లు కూడా నరికేస్తల్లు రోడ్లు చేబట్టి.
ఉమ్ బస్.
కాత ఎప్పుడు ఎట్లా చేంజ్ అయ్య. సరే. అప్పుడే ఎండ కొడుతది. అప్పుడే వానకొడుతాది అనుకోకుండా.
ఉమ్.
ఎండల వలన వడ దెబ్బలు తాకుతాయి.
చిన్న పిల్లల్ని ఐతే అసలు బైటికే ఎల్లనియోధ్. ఇది ఎండలకు పెద్దోళ్ళకే మంచిగా ఉంటలేదు వాళ్ళలకు ఎండకు. హెల్త్. బయటి పోయి పని చేసుకునేటోళ్ళు ఎట్లానో ఏమో.
బాడీ డిహైడ్రేషన్ కోసం ఎప్పటికి వాటర్ తీసుకోవాలే ఎండాకాలం వెళ్ళేంత వరకు జాగ్రత్తలతోనే ఉండాలే. మల్లిద. అయితే కోలుకోవడం కష్టం.
పోయిన సంవత్సరం కూడా చాలా మందికి వాడ దెబ్బ దగిలి. ఆస్పత్రి ఆస్. ప్పటలు పోడు.
ధన్యవాదలు.
ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఎట్లుంటదో ఏమో ఇగ.
ఇంకా ఇంకా మే నెలలో ఏప్రిల్ నెలలో ఇంకా ఫార్టీ డిగ్రీస్ కి పెరుగుతది ఇప్పుడు.
ఆ అప్పుడు ఇంకా పెరుగుతు.
పెరుగుతది. అస్సలు తట్.
కానీ ఇప్పుడే ఇట్లున్నదంటే ఇంకా అప్పటికి ఎంత పెరుగుతుంది. నే భయమే ఉన్నది.
హుమ్ అవును. చలి కూడా ఒక్కొక్క రోజు హై టెంపరేచర్ వచ్చేది ఒక్కొక్క రోజు తక్కువ పెట్టేది.
ఉమ్.
వర్షాలు పడితేనేమో మూడ్ నల్రోజులు రోజులు లేకపోతే అస్సలే ఎండలు కొట్టుడు. పదే. టైమ్ల కరెక్ట్ టైమ్ ఉ
పాడ పాడుతే అప్పుడేమో కరెక్ట్ టైమ్ల వాడి తర్వాత వాళ్దు ఇది అసలు అవసరం వచ్చినప్పుడే పడతాలేవు వర్షాలు ఈ సంవత్సరం అయితే
కరెక్ట్ గా టైంలు ఇప్ప వానలు బు ఎండలు కొడతాయి
అవి మంచిగా పండి చేతికిొచ్చే టైం కు మళ్ళా వర్షం పడుత ది
వాతావరణం ఎప్పుడు ఎట్లా మారేదివో తెలుతులే
హమ్
చలి కూడా ఒక రెండు నెలలు మూడు నెలలు బాగా
ఆహ్
చలి
ఆ
రెండు నెలలు మూడు నెలలు బాగా పెట్టింది
అవును బానే
స్వెట్టర్లు రగ్గులు అన్నీ హలో
హా లో
పద్తాంద
ఆ ఇనపడ్తంది
ఎండాకాలం ఉబ్బరింత ఎక్కువ
కూల్ వాటర్ అయితే అసలే తాగొద్దు మనం ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎండకో డదన్నని తాగుతం ఫ్రిడ్జ్ లో పెట్టుకోని ఫ్రిడ్జ్ లో పెట్టుకుపోతే అసరే కుండలున్నా పెట్టుకోవాలి లేకపోతే రంజన్ ఉంటంది కదా కుండది దాంట్లో నాన్న వాటర్ పోస్ కొాల ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అసలే తాగొద్దు గీఎండ కాల అయపో దాకా
ఎక్కువ తీసుకొని తాగుతారు
ఆ ఎంండకు కూల్ డ్రింక్స్ తాగుతారు కానీ కూల్ డ్రింక్స్ కూడా తాగద్దు వాటరే తాగాల అవి కూడా కుండలా పెటినా నీళ్ళు తాగుతనే బెటర్ ఆరోగ్యానికి మంచిది
పుచ్చకాయలు ం ఎప్పుడు ఏదన్నా ఒకటి తీసుకుంటూనే ఉంటాది
ఉమ్
కాలం కాబట్టి
ఎండాకాలంకి పిల్లలకు, ఉ కూడా ఆ పిల్లల్లక్ కూడా మంచి వచ్చే వాళ్ళకు ఎట్లా అంటే చల్ల్వ చేసేటి ఆహారం పెట్టాలి చల్లని అలా కడుపులో మంచి చల్లవు. డేటట్టు పెట్టాలె ఆ ఐను
హు పుచ్చకాయలు కూడా ఇప్పుడు ఆ అన్ని రసాయనాలతోని పండించుడె ఆర్గానిక్ గా పండించింది ఏదిలేదు. అవి త్వరగా పండడా కి ఇంజెక్షన్ చేసుడు కలర్స్ మిక్స్ చేసుడు.
అన్నిటికీ ప్రతి ఒక్క పండు ఇప్పు అట్లనే కెమికల్ కలిప్ పే పండ ఎ రాలు మనయ్ ఏమైనా మనింట్లో వండినయి మన ఇంట్లో చెట్లక్ గాస్నయ్ తింటనే మన ఆరోగ్యం గాని బయ్ నించి మార్కెట్ నించి తెచ్చిన ప్రతి ఒక్కటి ఏదైనా కూడా కెమికల్ తోనే తయారయ్ తామి
ఏ ఏ సీజినల్ ఫ్రూట్ అప్పుడు తినేది కాని ఇప్పుడు ఏ ఏ సీజన్ ఐనా అన్ని ఫ్రూట్లు దొరుకుతానై
ఆ అన్ని ఫ్రూట్స్ దొరుకుతానయ్ వాట్ నే ఇట్లా మా కెమికల్స్ వెట్టి ఇంజెక్షన్స్ ఏసి బాననా కూడా ఎత్తాంగంగ్రు గ్రేప్స్ కూడా వాటర్ మిలాన్ కి అసల ఏం తినాల్ అనే ఏంగ
ఇప్పుడు కొన్ని మాత్రమే కొన్ని సీజన్లలో దొరుకుతయ్ కానీ ఆ పండ్లను కూడా మూడు సీజన్లలో దొరికేటట్టు ఎత్తారు. ఎండాకాలం దొరికే పండ్లు కొన్నె ఉంటయ్. ఆ మామిడి పండ్లని పుచ్చకాయ అవి ఎప్పటికి ఏ సీజన్ ల నయిన అమ్ముతార్లు.
ఈ సీజన్లయినా అమ్
మెన్ మందులతోని వాతావరణానికి అనుగూలంగా పండించే పంటలే అప్పుడు పండించేది గనీ ఇప్పుడు వండ పండించట్లేదు ఏ కాలమైనా అన్ని దొరుకుతానయని అమ్ముతాల్లు
ఏ కాలమేనా అన్నీ దొర్ కెరేట్టీగా ఎత్తాళ్ళు వాళ్ళు కూడా
ఎండాకాలం ముంజకాయలు
ఇగ ఒక్కటి కొంచెం ఆ పల్లెటూర్లలో అయితే ఆ నే మంచి వా మన వాటి దాంట్ల ఏం కలువకుంటూ ఉంటది ఒక ఇవి ఇవి అ అనుకుంటాను నేను
హుమ్
ముంజకాయలు మక్కజొన్నలు ఇవి కొంచెం మేము కలపకుండా ఫ్రెష్ దొరుకు
ఉమ్ అవును ఇంకా ఇగ వాతావరణం అటునే మారుతాంటది వాటిని బట్టి మనం మన అలవాట్లను మార్చుకో
ఆ
ఉమ్
తినకుంటు ఉంటేనే బెటరు చాలా వరకు కాగాని అసలు మళ్ళీ అవే వెట్టాలని డాక్టర్ లోజ చెప్పుడు వీళ్ళేమో ఇట్లా కూరగాయలు కూడా మనం పండించిన మన తెలిసిన వాళ్ళ దగ్గర ఇప్పుడు అంగడి ఉంటది కదా మన తెలిసినోళ్ళు గురగాళ్ళు పండిచ్చి వాళ్ళు అక్కడ తీసుకొచ్చిన వాళ్ళు అక్కడ తీసుకుంటే బెటరు
అవును సహజంగా వాళ్ళు మంచి మా ఎరువులతోనే పండిస్తారు
మార్కెట్ ను ని తీసుకొచ్చి నోళ్ళ కాడ మళ్ళీ అక్కడ వాళ్ళు కొన్క్కొచ్చి ఇక్కడ అమ్ముతరు జూస్ వాళ్ళగా దగ్గరకంటే ఇక్కడ నా జంగా వాళ్ళు మంచిగా పండిచ్చి మనం మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే బెటర్ ని అని అనుకుంటాను ఏతే ఎ శాతం అట్లనే తీసుకుంటా అనుకుంటా కానీ
హ
మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు వాళ్ళ దగ్గర ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం మేము ఏప్పుడ మార్కెట్ పోతాం ఆడ కూడా వాళ్ళు తీసుకొస్తారు మార్కెట్ కు అక్కడ కూడా వాళ్ళ దగ్గరనే తీసుకుంటాం ఎక్కువ శాతం అయితే కూరగాయలు ఆ కూూరలుట్లో
సరేక్క
ఆ
సరేగా
హలో
హలో
కొంచెం మాటన్నిటనా జారు వినపడతలేదు
సర్లే ఉంటా కట్ చేయక
ఆ సరే